దా
హలో బాగున్నారాఅండి
ఆ బాగున్నామండి బాగున్నారా మీరు
ఆ బాగున్నా ఏం చేస్తాళ్ళు
ఏం లేదండి ఇక్కడ ఖాళీగానే కూర్చున్నాం
తిన్నారా మరి
ఆ తిన్నామండి తిన్నారా మీరు
మార్నింగే తిన్నాం అంతే ఇగ
మమ్మీ పచ్చడి నూరుతాంది అండి ఉ చింతపండు పచ్చడి గిట్ల నూరుతాంటే ఇక్కడ కూర్చున్నాము
మీరేం చేస్తలేరా అండి తప్పుడే చూతల్ల
ఆ పక్కన కూర్చొని చూత్తాన అండి ఎట్లా చేస్తాంది అని
నేర్చుకుంటాలా మీరు
ఆ నేర్చుకుంటాన అండి
ఇంకా ఏం వంటలు అన్ని వచ్చా అండి మరి మీకు
రావండి ఆమ్లెట్ ఏసుకోవడం వచ్చు అన్నం వండడం వచ్చు ఆ చిన్న చిన్నవి వచ్చు మ్యాగీ చేయడం గీట్లా వచ్చు అండి అంత పర్ఫెక్ట్గా రావండి ఏదైనా తాలింపు చేయడానికి వచ్చు మీకొచ్చా అండి వంటలు
మాట
అంటే ఆమ్లెట్ వేయడాం గీట్లా అమ్మ వాళ్ళు ఇంట్లో లేనప్పుడు చేసుకోరా అండి
ఆమ్లెట్ ఒక్కటీ తింటా అంతే అదొక్కటేసి తింటా అంతే
ఆ అంటే ఫ్రైడ్ రైస్ ఇట్లా జెస్తారు కదా అండి చేయరా అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ గిట్ల హెగ్ రైస్ గిట్లా చేసుకుంటారు కదా
ఓన్లీ కొనుకొచ్చుకొని తిను డే పోయి
ఉ మమ్మీ వాళ్ళ గిట్ల అందరు బాగు ఆహా బాగున్నారా అండి మమ్మీ వాళ్ళ గిట్ల అంత
మేం అందరు బాగున్నామ మీ మమ్మీ వాళ్ళ గిట్ల అందరు బాగున్నారన
ఆ బాగున్నారండీ
ఎటు పోతలేరుండి ఇంటికనే ఉంటాలా
ఆ ఇంటి దగ్గరనే ఉన్నాండి ఈ రోజు పెద్దమ్మును మా చిన్న కూతురు జాంకాయలు తే తెంపుతా అంటే కడిగిస్తున్న
ఫుల్లు జామకాయలు కాసినయ్యండి మా చేట్టుకు మాస్తున్నాయి కాయాలు నిజంగా పండు పండి ఉన్నాయి
ఎవరు తెంపట్లేరు వాటిని మస్తు తీయ్యగుంటయండి టేస్ట్ అయితే
అ ఈ సారి మా ఇంటికి వచ్చినప్పుడు తినండి మీరు కూడా లేదంటే నేనే తీసుకొస్తా మీ దగ్గరికి
ఎట్లైనా ఓకే
లేవకు ఇకేంటి మరో విషయలు
ఏం లేదు అండి ఈగో జామకాయల తెపితారు అండి వీళ్ళిద్దరూ గిద్ది తీసుకో గిద్దిస్కోరా
పండు పని మనుషులు ఉండరా అండి మీ ఇద్దరికీ నీకు పని మనుషులు ఉన్నారా అండి
ఆగ అండి
ఏ లేరా ఇద్దరు ఉన్నారు
ఇంకేం చేస్తున్నారండి మరి
ఏం లే అండి ఫోన్ చూడడం అంతే బయట తిరుగుడు
అఫ్ డే స్కూల్స్ కదా మంచిగా స్కూల్ కు పోయేచ్చి మంచిగా తిరుగుతారు ఇగ చిన్న పిల్లలు ఇప్పుడే పాడిలు కదా మంచిగా తిరుగుతారు ఇగ ఎండల
టెన్త్ ఓలయే కూడా అయిపోతానాయి ఎగ్జామ్స్ ఇగ నెక్స్ట్ మంత్ అయిపోతే అనుకుంటా
గ్యాబ్ బాగా వచ్చిందంట అండి వాళ్ళకి మధ్యలో ఎగ్జామ్స్ మధ్యలో ఫోర్ డేస్ ఉహు ఒక్కొక్క ఎగ్జామ్స్ కి ఫోర్ ఫోర్ డేస్ వచ్చిందటండి గ్యాప్
వన్ మంత్ ఎగ్జామ్స్ అంటే కష్టం టెన్షన్ కే గోరంగా ఉంటది
రావద్దండి ఒక రోజు వస్తే బాగుంటది కానీ నాలుగు రోజులు వస్తే ఏం మంచిగా ఉండదు ఎగ్జామ్స్ కి
కరెక్ట్ వన్ వీక్ ఎట్టా అయిపోతే ఏ ఇబ్బ ఎ బాధ ఉండదు
హు అవునండి
అవుత్వ మీటయితే కట్టము అబ్బ రేపటి రోజు
అండి జామకాయలైతే, నోట్లో వెడితే కరిగిపోతాన్నై, తీయగున్నయ్ మంచిగా.
కొన్ని తినమని చెప్తాల్లు గని నాకు ఇక్కడ దొరకయి ఇప్పుడు.
మ్మ్మ్మ్ మాకు ఫుల్లు ఉన్నాయండి అసలు, స్వీటు అసలు, మామూలుగ లేవ్ ఎర్రగా పండు అన్నీ
సరే సరే నేనచ్చినపుడు తీసుకుంట దాశిపెట్టు నాకు.
దాచి పెడతాండి. అప ఎ మాకు వర ఎచి పో
ఎటు పోతలేర అండి, ఇంటి దగ్గరనే ఉంటాల్లా రోజు?
లేదండి నిన్నేనే వచ్చినం మా మావయ్య వాళ్ళ ఇంటికెళ్ళి. మళ్ళీ ఈ రోజయినా రేపయినా వెళ్తాం, ఈరోజు మమ్మీ వాళ్ళు వెళ్తరు కావచ్చు. నేను రేపెళ్తా అండి. ఉమ్ నటు చెట్టు బయటికి ఎళ్ళలేదా అండి?
చూల్లే ఇంటి దగ్గర ఉన్నా, ఎవ్వరు లేరు ఫస్ట్ అందారు కాలేజ్ వోన్ ఇంటి దగ్గరనే అందరు కాలేజీ వెళ్లిర్రు నేనొక్కన్నే ఇంటి దగ్గరున్న.
ఉహు అవునా అండి.
ఒక్కడినే బోరు కొడతా ఇంటి దగ్గర్నే స్ని
రోజు ఎట్ ఎళ్తారండి మీరు?
ఎటు లేదు ఇంటి దగ్గర్నే ఫ్రెండ్స్ ఉంటే తిరుగుడు బయట అంతే.
టి దగ్గర ఎవరెవరు ఉంట రండి, టైం పాస్ అవ్వడానికి ఎవరైనా ఉంటరా మరి?
వరు నేనొక్కన్నే ఉంట.
ఇట్లా ఇంటి పక్కన వాళ్లు ఎవరు ఉండరా?
ఉంటరు కానీ అందరు చిన్నోల్లె అండి, నా అంత ఏజ్ వాళ్ళు ఎవరున్నరు. మా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ పోయిల్లు, ఎవలు ఉండరు ఒక్కన్నే ఇగ వాళ్ళు అందరూ హాస్టల్ అక్కన్నే ఉంటరు.
అయితే ఇట్ల వస్తరా మరి ఫ్రెండ్స్?
ఆ అర్థం కాలే అండి.
వీకెండ్ గిట్లా ఓస్తారా అండి ఇంటికి మీ ఫ్రెండ్స్ గిట్లా?
వీకెండ్ కి రారు గని హాలిడేస్, హాలిడేసే ఇగ ఫెస్టివల్స్
ఉహు
లేకపోతే ఏమన్న స్పెషల్ ఇగ, ఏమన్న బర్త్డేస్ ఇట్ల ఉంటే ఎవలైన వస్తరు.
బర్త్డే ఎప్పుడండి అయిపోయిందా?
ఏమో తెల్వది
మీ బర్డే అండి.
గుర్తులేదు నాకది.
లేదా
బర్డే గుర్తుండదా అండి ఎవరికైనా? పక్కనోళ్లది అంటే మర్చిపోతం, మనది మర్చిపోము కదా.
నాకేతే గుర్తుండదు.
ఉహు
రోజు ఇంటి దగ్గరనే ఏం చేస్తారండి.
ఏముందండిగ కాలేజ్ ఉంటే హాస్టల్కి ఎల్త, ఆ కాలేజ్ వోత
ఉ
కాలేజీ వచ్చిన తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయి మాకు ఒక రెండు
స్టడీ అవర్ థర్డీ అవర్స్ కూడా ఉంటాయ
అ ఉంటాయి అండి చదిగా చదవకపోయినా ఫార్మాలిటీకి అట్లా కూర్చోవాలి స్టడీ హాల్ లో అంతే
ముచ్చట్లే ఉంటాయండి చదువరు ఆ ఫోన్ పట్టుకనే కూర్చనుడియా
అట్లయితే ఇంగ
మేడం వస్తేనేమో ఫోన్ పక్కన పెట్టాలి
ఉ అది కూడా ఉందా
ఉ లేకపోతే ఫోన్ చూసుకుంటేనే ఉంటాం జస్ట్ రూమ్ లో కాకుండా అందరం ఒక దగ్గర కూర్చుంటాం
అవును
ఉ అందరినీ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకోండి ఇగ అని చెప్పినట్టు ఉంటది స్టడీ ఆవర్ ఇగ
మీ పని మంచిగుంది
ఉహు ఇంత వరకు చాలా కష్టం ఉండండి ట్వంటీ ఫోర్ అవర్స్ చదవడమే
ఇంటర్ టార్చర్ అబ్బో
టార్చర్ అంటే టార్చర్ వేరే లేవల్ టార్చర్ అసలు
హాస్టల్ లో ఉన్నోడు సత్తాడు వాడు
ఆ ఇంకా ఈ రెసిడెన్షియల్స్ అయితే ఇంకా చచ్చిపోతారు ఇగ
నేను రెసిడెన్సియల్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే కానీ
రెసిడెన్షియల్ ప్రైవేట్ వాళ్ళు చచ్చిపోతారు ఏ డేస్ వాళ్ళు ఏం కాదు కాని
డేస్ ఎమ్ కాదు అక్కడ నార్మలా బయట హాస్టల్ ఉన్నళ్ళ కూడా ఏం కాదు అల్ల్లో ఉన్నటోల్లు ఘోరంగా ఉంటది
అయ్య చుక్కలే ఇగ పట్టపాటిల్ చుక్కలు చుత్తారు ఇగ
పొద్ మార్నింగ్ ఫోర్ కట్లా లేపుతాడు అంత ఘోరంగా ఉంటది
ఉ మేమైతే ఎక్స్ట్రా స్టడీ అవర్స్ ఉండేది మాకి అయితే పది అయ్యేది పండుకునేసరికి నైట్
మమ్మల్ని టువల్ దాకా అట్లే కూర్చోబెడతాడు వర్లితే
కెమిస్ట్రీ మేడం ఉంటారా అండి కెమిస్ట్రీ మేడం ఉంటె ఆరోజు జాగారమే ఈగా
మాకు సార్లు స్టడీ అ టెన్ వరకే ఉంటారు తర్వాత వార్డని వార్డెన్ నడుతుంది ఇగా
ఉహు
వార్డెన్ వాళ్ళు వచ్చింటే వెళ్ళిపోవాలి ఇగ
సబ్జెక్ట్ మేడం వాళ్ళు పడుకునేది మాతోటే ఉండేది డ్యూటీస్ ఉండేది వాళ్ళకి కూడా ఇక సండే వస్తే ఇంకా టార్చర్ అండి
మాకు సండే హాల్ డే ఇస్తారు
మామూలు టైమ్ లో బ్రేక్ ఉంటదు కానీ సండే అయితే బ్రేకే ఉండదు మళ్ళీ ఒకటే సబ్జెక్ట్ మేడం ఉంటది మొత్తం ఆ రోజ అంతా ఆ సబ్జెక్ట్ పట్టుకునే కూర్చోవాలి
మాకు సండే వీకెండ్ టెస్ట్ లు ఉంటాయి అయిపోయసరికి ఆఫ్టర్నూన్ అయతది ఆఫ్టర్నూన్ మ్యాచ్ బి సార్ ఉంటాడు సారు కోపం వచ్చాది సార్ నీ చుత్త గానీ ఎమ్ చేయలేం
మాకైతె
మధ్యాహ్నంచ్చిన్ నేను మధ్యాహ్నుంచి నైట్ మొత్తం క్లాసి
ఇ కున్న నే మాకైతే ఘోరంగుంటదండి స్టడీ అవరు ఒక పది నిమిషాలు కూర్చున్నాం అనుకో ఆ పది నిమిషాలల్ల ఏం నేర్చుకున్నమో టెస్ట్ రాయాల్సిందే ఖచ్చితంగా
అ
లో